ఏముంది ఏం లేదు మా పాప ఆడుకుంటున్నాను మీరేం చేస్తున్నారు
ఆ ఏం లేదు ఇప్పుడే చి పడుకున్నారు పిల్లలు
పని అయిందా
ఆహా అయింది తిన్నారా
ఆ లేదు వంట చెయాలింక
వంట చేయాల్నా
మ్
ఏం వండుతున్నారు ఈ రోజు అవునా ఇప్పుడే పాప వచ్చింది స్కూల్ నుంచి హోమ్ వర్క్ చేసుకుంటుంది
అ
వర్క్ చేసుకుంటుంది
ఆ పాప బాగుం ఆడుకుంటుంది
ఆడుకుట్టుం రోజు తింటుందా మంచిగా
ఆ తినాలనిపిచ్చిన రోజు తింటంది లేకపోతే ఆటల్ మిదన్నే పడుతుంది సరిగా దినదామ్మాయ్
మీ డాడీతోనే ఎక్కువ ఉంటుందా మీతోని ఆ ఉంటుంది
వాళ్ళ డాడీ తోటె ఎక్కువ ఉంటుంది నాతోటి తక్కువ వాళ్ళ డాడీ దీని చూసానన్నీ టది అప్పుడప్పుడు మాక్సిమం వాళ్ళ డాడి తోటె ఎక్కువ అటాచ్మెంట్
మ్
అ
మా పిల్లలు కూడా ఇప్పుడు గోళ గోళ చేసి ఆగం ఆగం చేసి ఇప్పుడే పడుకున్నారు కొద్దిగా ఖాళీగా ఉన్నంతే ఒన్న్ వన్ అయిపోయింది పనైపోయింది ఈరోజు ఎగ్జామ్స్ జరిగినాయి అంట పాపకి హలో
ఎగ్జామ్స్ బాగా రాసిందంటనా
ఆ కొద్దిగా మంచిగనే రాసినా అని అంటుంది మళ్ళీ చదివిపియాలి
పిల్లలకు ఇగ సమ్మరా వస్తుందిగా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలుకు
ఆ ఇప్పుడు సా ఎండాకాలం స్టార్ట్ అయింది కదా బాగా ఎండలు కొడుతు తనే
హా
ఉబ్బరించడం చెమట ఇప్పుడు పిల్లలకు ఎక్కువ చమటకాయ అవుతుంది. చమటకాయితోని చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు పౌడర్ వేయడం హలో
అ
పిల్లలకు పౌడర్ వేయండం చముటకయతోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ
అవును వాటర్ కూడా ఎక్కువ తాగిచ్చి చాలు గదా చ
ఆ వాటర్ ఎక్కువ బావించాలి ఎక్కువ కొబ్బరి బోండాలు
యా
వాళ్లు కొంచెం హెల్దిగా ఉంటారు. వాటర్ శాతం పెరుగుతుంది.
లేదు ఏమి తాగట్లేదు అసలు
ఆ కొబ్బరినీళ్లు అయితే కంపల్సరిగా తాపించాలి. ఓక్ ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి తాపించాలి.
ఓ ఇంకా మీ పిల్లలు ఏం చేస్తున్నారు పది
ఆ పదా
అయితే ఇయ్యాల ఎం చేసుకున్నారు
మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఒక ఆమె హోం వర్క్ చేస్తుంది రాసుకుంటుంది. చదువుపించాలి.
అవును
పన్నెండో తారీకు మాకు ఒక పెళ్లి ఉంది. ఆ వెళ్లాలా వద్దా అని డిస్
ఎండాకాలంగా చూసుకొని ఎ ఎల్లండి మరి
ఉమ్ ఇప్పుడు పండగలు బాగా చేస్తున్నారు. ఉప్పలమ్మ ఎల్లమ్మ అని మళ్ళీ అందులో ఒకటి పెళ్లిలు ఈ ఎండలతోనే తట్టుకోలేక ఎండల తోనే తట్టుకోలేక పోతున్నాము. అంటే ఈ పండగలు ఒకదాని వెనుక ఒకటి ఒకదాని వెనక ఒకటి
ఆ అవును ఇలాంటి తీసుకొని వెళ్లడం ఒక టాస్క్ అయ్యా అంధ ఒసా ఒక టాస్క్ అయితది. అవును
ఆ ఒబ్బరి ఇంతకు మల వాళ్ళ ఏడుపు
ఆ ఉహు అ
ఇప్పుడి చిన్న చిన్న పనులు చేసు కోవాలి మళ్లీ ఫంక్ ఎండకు తిరగాలి ఈ ఎండకు తట్టుకోవాలి
అక్కడ సరిగ్గా వాటర్ తాగరు నిద్రపోరు తిండి తినరు ఆ ఫంక్షన్ ల ఉబ్బ తీస్తది చికాకు
ఉ ఆ మళ్ళ ఆ డ్రస్సులు కూడా చిన్నచిన్నవి కాదు ఫ్రాకులు పెద్ద పెద్ద ఫ్రాకులు ఉబ్బారిచ్చే డ్రస్సులు వేయకూడదు ఆ
పాషాన్గా మనం ట్రై చేస్తాం వాళ్ళకు చిరాకయితది ఉ
పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి
వీళ్ళతోటి పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళిన ప్రాబ్లమే
ఆ ఎలాకున్నా ప్రబ్లమే వెళ్ళకుంటే ఎందుకు రాలేదు దేనికి రాలేదు ఎందుకు ఇలా మా దగ్గరికి రారు అద్ అని వాళ్ళు చుట్టాలు వాళ్ళ ఒక మాట అంటారు వెళ్తేనే ఏమో ఆ పిల్లలతోని ప్రాబ్లం
పిగతో చే ఎలానే
ఉ
పిల్లలతోటి ఎలా ఈ సమ్మర్ గడ వల్ల ఏమో మళ్ళీ ఈ ఈ కాలంలో తొందరగా స్టార్ట్ అయింది ఈ ఇయర్ అసలు సమ్మర్ త్వరగా స్టార్ట్ అయింది
ఈ సంవత్సరంలో మనకి ఎండలు బానే ఉన్
అవును ఎండలు బాగుంటే ప్లస్ వడగాలులు కూడా ఉంటాయి ఇప్పటికే ఎండకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అసార్కు
ఇక్కడ ఎల్లమ్మ పండగ చేసిరు ఆ నిన్నట్ నుండి డప్పులు పోవడం డ్యాన్సులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వాడలో నీళ్ళు పోసుకొని స్నానాలు చేసుకుంటా రోడ్ల మీద డ కుంట గజ్జలు లాగులేేసుకొని డాన్సులేస్తారు
ఆహ ఏం పండగ
ఎల్లమ పట్నాలెస్
ఆహా ఎల్లం పట్నాల
ఇస్తున్నరు ఇప్పుడేమో డీజె పెట్టుకొని డ్యాన్స్ జెస్ ట్టారు
అవును చూసాను నేను ఇద్దరు ముగ్గురు స్టేటస్లు ఊర్లో వేరే వాళ్ళవి
ఆ
మా పక్క ఊ పక్క ఊర్ మా బాల సైడ్ ఇడల చూసాను నేను ఇప్పుడు ఎక్కడ పెద్ద గ పండుగని నేను అనుకున్న
ఆ ఇకా గంపల్ తీస్కోన్ వెల్లిడు
అ ఆ
కంపలు గంపలు బోనాలు మూడ్ బోనాల్ చేశిరు మరి
అవునా హా
పెద్ద గట్టు పండుగ ఎప్పుడు ఇప్పుడు ఆ ఒక్కసారి అని కాదు ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉన్నారు
యా అన్ని దేవున్నాకు ఆ యా చు ఎదరు చూడట్లేరు
ఇప్పుడు ఉగాది వరకే కదా మనకి ఏ పడుగ అయినా ఇప్పుడు ఎల్లమ్మయినా ఉప్పలమ్మయినా పెళ్ళిళ్ళయినా ఆ తర్వా జేడాని ఉండదా అవును ఈ రోజు ఇటు సైడు చాలా మంది ఎల్లమ్మ కొక్కపోద్దున్నారు
ఆ ఎ నెక్స్ట్ వీక్ పడా ద ఆ పడ్ కింద నెక్స్ట్ వీక్ తేగాని ఏ ముందు నుంచి ఉన్నారు
ఆ ఉగాది రోజు ఉగాది పచ్ చ్చడ ఎలా చేసుకుంట్రు మీరు
మేమా మామూలుగా కొత్త చింతపండు, కొత్త కుండ, చిన్న గురియ లాంటిది దెచ్చుకోని లేకపోతే చెన్వ ఏదన్నా వాడంది ఎక్కువ వాడందాంట్లో,
హ్మ్
చింత
అంటే ఇప్పుడు మనం తీపి ఒగరు వేపక వేప్ పువ్వు బెల్లము కారము ఇట్లాంటివేయరా
వేప పువ్వు మామిడికాయ ఆ కొంచెం లైట్ గా ఉ ప్పు కారము
హ్మ్ ఆ ఇలా లె
పండ్లన్ ఎప్పుడు
ఉగాది అని మనకు తెలవాల కదా ఆ రోజు తీపి, చేదు, దుఃఖము, నవ్వులు, ఏడుపులు అన్నీ దాంట్లోనే ఉంటాయ్ కదా,
అవున్ అవును హ్మ్
పాపతోని బానే ఇబ్బంది అవుతున్నట్టుంది మీకు
మామూలుగు ఇబ్బంది కాదు కొంచెం టైం దొరుకుతే బయటపడాలని ఆనందిస్తది ఎవరు లేరు ఇక్కడ మళ్ళీ కిందబడుతదని నాకు భయం మెట్ల కాడికురుకు తినదేమన్న అంటే
మరి కింద ఎట్లా పడుతుంది కొంచెం జాగ్రత్త చూస్
నిన్న కిందబడింది జారి కొంచెం తలకు దెబ్బ తాకింది ఐసుగడ్డలు వేట్నా
హ్మ్ ఇక్కడ ఇది చూసినవ ఉత్తుత్తుగానె కింద వడి చేయిలిరిగిపేయినాయ్
అదే గదా పిల్లలు అయితే అసలు కి అమ్మో
హా వడే లేదు అసలు
వీల్లగ్ చెప్తే ఆగరు
వాళ్ళ మేడమేమో ఫోన్ చేసి ఎగ్జామ్ రాపియండి, ఆ ఇది లాస్ట్ ఎగ్జామ్ కి వాళ్ళకి పార్టీ ఉంది. గ్రాడ్యుయేషన్ డే జే తా ఆ పాపాకు డ్రెస్ కుట్టిచ్చిన వచ్చి మీరే వచ్చి రాపిచ్చుకొని తీసు వెళ్ళండి అని అంటుంది
పిల్లల్ని హత్తుకొని ఏండ ఇల్ల అ సర
ఉ అదే అని రామ్ మేడ అని అంటే రావాలండి ఫీజు కట్టారుగా ఫీజు వేస్ట్ అవుతుంది రావాలి ఎగ్జామ్ రాబయాలి అని ఆ మేడం జెప్తాంది మాకేమో పంపాలని లేదు ఇప్పుడు ఒక ఎవరో ఒకరు ఆమెమ్మట్ ంట తోలడం స్కూలుకు
అ పిల్లలతోటి ఏదైనా ఇబ్బంది వసు సలుకు
ఆ ఇబ్బంద మామూలు ఇబ్బంది అవుతలేదు
ఉ మంచి జదుతుందా చిన్న పాప
ఆ చవుతుది అందుకే గదా మేడం ఫోన్ జేసి వేస్ట్ అవుతుంది నా సర్ అని రాపి అలా అంటుంది
ఆహా
చౌ తది అన్ని విడియ కాల అసి రైమ్స్ అడిగింది మాక్స్ ఏత్తాన్న ఏబిసిడిలు గూడా అట్లనే అడగాన తే లేదు మేడం అవి కంపల్సరిగా రాయాలి రాస్తేనే మార్క్ మార్కులు యేస్తాం అని వన్ టూల్ గూడా ఫార్టీ వరకు రాయాల్నంట పార్టీ ఎ వరకు రాస్తేనే బా టా బైక్ బొయ్ ఎకుతరటా దీని ఏమో ట్వంటీ వర్ వస్తు మీ దాన్ని ఇనిపితానంటే
సరే అమ్మ నేను నీకు కాల్ చేస్తాను
ఆ
సరే
ఆగండి ఆగండి హలో హలో హలో